బాగున్నారమ్మా
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి ఏం చేస్తున్నారు
ప్రస్తుతానికి ఏం చేయలేదండి ఖాళీగానే ఉన్నాను
అవునా తిన్నారా
ఆ తిన్నామండి మీరు తిన్నారా అండి
ఆ ఇప్పుడే తిన్నామండి ముద్ద, చట్నీ చేసుకున్నాము
ఓకే
మీరేం చేసుకున్నారు
మేము ఉల్ళగడ్ల చారా అన్నం చేసామండి
అవునా మీరే చేసారా
ఆహా లేదండి మా అమ్మ చేస్తుంది
అవునా మీకొచ్చా వంటలు
లైట్గా వచ్చండి అన్నిీ వచ్చానేం కాదు
హ్మ్ అవుదు ఏమేమి వంటలు చేస్తారు ఎక్కువ మీరు
పప్పు, చిత్రాన్నం, టైగర్ రైస్ ఇలాంటివన్నీ చిన్న చిన్న వంటలు వచ్చండి అన్ని అయితే రావు
టైగర్ రైస్ అంటే
అదే పులి హోరా అని
పులిహోర నా నాకు ఏం రావండి అన్నిీ మా అమ్మనే చేస్తారు నేను ఎప్పుడు వంట రూమ్ లోకి వెళ్ళను కానీ నేను బయట పనులు తోటలో పనులు అయితే చాలా చేస్తాను ఏం పని అయినా చేయగలను గానీ కానీ ఇంట్లో పనులు, వంట చేయడం నాకు అంత రాదు
ఓ
ఆ ఇంకేమండి వర్షం పడిందా మీ సైడ్
ఇక్కడ ఇప్పుడైతే లేదండి మొన్నటి వరకు పడుతూ ఉన్నింది ఈ మధ్య రాలేదు వర్షం
అవునా ఉహూ ఇక్కడ మా సైడ్ కూడా పడలేదుదే ఊరికే ఉరుములు ఉరుముతున్నాయి కానీ వర్షం మాత్రం రా వడం లేదు
ఇక్కడ అలా కూడా లేదండి ఎండ కాస్తోంది మొత్తం
అవునా అదే అంటారు కదా ఎక్కువ ఎండ ఉంటే ఆ వర్షం వస్తుందని రాలేదా అయితే మరి ఆ ఇంకేమండి ఏమేమి పంటలు పెడతరు మీ సైడ్
మా సైడ్ అంటే వరి
హ్మ్
వేరుశనగ టమోటా మిరప
అవునా అంటే మీ సై ఆ మీ సైడ్ నీర్ ఎ ఎక్కువే ఉంటాయా
చెరలో నీళ్ళు ఉంటే వస్తాయండి ఈ మధ్య చెరలో ఎండ ఎక్కువయిపోయి ఇంకిపోయినాయి వాటర్ అన్ని
అవునా
ఈ మధ్య బోర్లు తగ్గినాయి ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి కదా అట్లా ఎక్కుతున్నాయండి ఇప్పుడు
బోర్లలో నీళ్ళ ఆ
మేమయితే ఎక్కువగా టమోటానే పెడుతూ ఉంటా
బాబా ఏం పెట్టారు ఆ అత్తమ్ముంటానా
అవును నేను వెళ్తూ ఉంటాను తోటల్కి
అవునా ఏమేం పని చేస్తారు
పైరు నాటడం వచ్చు తోగడం వచ్చు టమటాలు పీకడం కూడా వచ్చు సో ఇవన్నీ చేస్తానండి ఇవే అని కాకుండా అన్నీ నేర్చుకున్నానండి
తోట్లో పని అయితే అన్ని చేస్
అన్ని చేస్తాను
అంత మా ఆ అంత అలాగ అయితే నేనైతే తోట్లో పని ఏం చేయమన్నా చేస్తాను బయట యే పని కష్టం పనినా చేయగలను గానీ ఇంట్లో వంట చేయాలంటే నాకు కష్టం నచ్చదు మా అమ్మ ఎప్పుడు తిడుతూనే ఉంటుంది
అవునవునండి వంట కూడా నేర్చుకోవాలి కదండి
హా నేర్చుకోవాలి ఏముంది అవసరం ఉన్నప్పుడు యూట్యూబ్ లో నో ఏదో ఒకరి దగ్గర చూసి చేసేసుకుంటాం అంతే గది
అంతే అంతే అం నేను అప్పుడప్పుడు అలానే చేస్తూ ఉంటాను ఇంట్లో పని కూడా మొత్ త్తం వచ్చు కానీ వంట జోలికె అప్పుడప్పుడు పోతూ ఉంటానండి
ఆ నేను కూడా అంతే ఇంట్లో బండలు కడగడం గానీ కసు కుడ్చడం గాని ఇంట్లో క్లీన్ గా పె కోవడం గాని అంతా చేస్తుంటాం కాని వంట దగ్గరకి పోవాలంటే నాకు ఇష్టం ఉండదు
అవునవును నేను ఎలాగో చేస్తాన్ కాని తినడానికే భయపడతారండి
అలా అయ్యదు ముందు లేద్ బాగానే చేస్తుంటారు కదా
అలా ఏం లేదండి అప్పుడప్పుడు వెళ్తుంటాం కదండి అట్లనే అనిపిస్తుంది పక్కన వాళ్ళందరికీ
అ ఆ ఆ రోజు చేస్ స్తుంటే అలవాటు అయిపోతుంది ఏదానికి ఎన్ని వేయ్యాలి అని కొలతలు గాని అన్ని బాగా తెలుస్ స్తయ్
అవునవును
అవునా ఇంకేమి ఇప్పుడేం చేసుకున్నారు
ఇప్పుడేం లేదండి బండ్లు కడిగేసాను అలకేసి ముగ్గు వేయాలి
ఇప్పుడేమండి ఈరోజు ఏం స్పెష లు పనంత చేయడానికి అవున ఆహా ఉమ్ ఇంక మీ సైడ్ ఎన్నో జ్యోతులు అవేమో చేస్తారు కదా?
అ ఆ వాల్మీకి జయంతి కని చేస్తారండి ఇప్పుడేం చేయరు
అవునా వాల్మీకి జయంతి అప్పుడు ఏం చేస్తారు
అప్పుడు జ్యోత్ ఇంట్లో చేసుకొని వాల్మీకి గుడి దగ్గరకి ఎత్తుకుపోయి అందరు అందరూ కలిసి ఊర్లో మొత్ మొత్తం చేస్తారండి అప్పుడు జ్యోతులు
అవునా
కలిసి ఎత్తుకొని వెళ్తాము వాల్మీకి దేవునికి
అంటె మీరు జ్యోతులు అంటె ఎలా చేస్తరు ఏం చేస్తరు?
బియ్య పిండితో చేస్తారు కదండి మీరు ఎప్పుడు చేయలేదండి?
ఆ మా సైడు అవి చేయ చెయ్యమండి
స్తామండి ఇంకా డెకరేషన్ కి గులాబీలు ఇలా కలర్స్ కలర్స్ ఫ్లవర్స్ అన్ని తెచ్చి టెంకాయ పట్లకి కుట్టి బాగా డెకరేషన్ చేసి ఎత్తుకొని వెళ్తామండి
ఆ అక్కడ ఏం చేస్తారు ఎత్తుకొని పోయి
అక్కడికి ఏం చేయమండి అక్కడికి గుడి దగ్గరకి వెళ్ళి త్రీ టైమ్స్ అలా తిరిగి దేవునికి తిప్పి ఇంక అక్కడే తీసేస్
అవునా తినడానికి చేసుకోమండి మేము హ్
ఓకే
ఉమ్ మా సైడ్ అంటే ఎక్కువ విత్తనాలు ఏకాదశి తెలుసా ఆ రోజు కొంచెం బాగా స్పెషల్ గానే చేసుకుంటాము
ఏమోనండి మేము ఎప్పుడు చేయము అలాంటివి
ఆ విత్తనాలు ఏకాదశి అంటే ఆ ఆ రోజు పండుగ రోజూ ఇప్పుడు తోటలో ఏవెవైతే యూజ్ చేస్తుంటామో ఎక్కువ సామాన్లు ఉంటయి కద దున్నడము ఇంకా అలాంటివి ట్రాక్టర్లకు సంబంధించినవి అలాంటి వన్నిటికి పూజ చేసి
ఆ
తోట్లో బోర్ ఉంటది కదా బోర్ దగ్గర టెంకాయ కొట్టి అలాగ చేసుకుంటమండి.
పూజని చేస్తారు కదండీ
ఆయుధ పూజ అంటె అప్పుడూ ఆ ఇదెలా అప్పుడు టాక్టర్లకి వీడి చేసుకుంటము
అవునవును
దసరా కు కూడా చేసుకుంటాంలె అంటె ఇవి కొన్ని కొన్ని ఇప్పుడు వాటి పేర్లు నాకు సరిగ సరిగ్గ గుర్తు రావడం లేదు కాగాని ఆ ఎద్దులతో పాతకాలంలో దున్నినప్పుడంతా అవి ఉంటాయి గదా సామాన్లు ఆ మడక అలాంటివి అలాంటి వాటికి పూజ జేస్తాము మామూలు దసరా అప్పుడైతే మామూలుగా మనం ఇంట్లో యూజ్ చేస్ కొనే ట్రాక్టర్లు బైక్లు ఆటోలకి వీటి చేసుకుంటాం ఆయుధ్ పూజ ఉమ్ మీ సైడు చేస్తారా ఆయుధ పూజ
ఆ ఆ దసరాకు చేస్తామండి మేము కూడా
అవునా ఉమ్ ఇంకే మీ మీ సైడ్ ఇంకా మీ టమాటా ఒకటైనా ఎక్కువ పెట్టేది మొక్కజొన్న ఇలా పెట్టరా
మా సైడ్ వాళ్ళంతా పెడతా అంటారండి మేము ఎప్పుడు పెట్టలేదు మొక్కజొన్న అయితే టమోటా అయితే మొన్న కర్బూజ అని అది పెట్టా మొన్న అవునవును
ఉమ్ కర్బూజ ఇప్పుడు రేటు బాగుందా కర్బూజ
ఏమోనండి ఇప్పుడు తెలీదు అప్పుడు మేము పెట్టినప్పుడు అయితే ఆ డౌన్ అయిపోయిండే ఆల్మోస్ట్ మాకాయలు వచ్చేటప్పడికి అవును మేము పెట్టేటప్పుడు రేట్ ఉండింది మాకు కాయ వచ్చేటప్పడికి డౌన్ అయి
అంతే అంతేలేండి ఎప్పుడైనా మనం పంటలు పెట్టినప్పుడు రేట్ ఉం టది మన పంట చేతికి వచ్చినప్పటికి రేట్ అంతా తగ్గిపోతు
అవును వర్షాలు వచ్చి అలా వేస్ట్ అయిపోయిందండి
అవున్ అవును వర్షాలు వస్తే వర్షాలు కూడా అంతే మనకి సకాలంగా మనకి ఎప్పుడు అ వసరం ఉంటదో అప్పుడు రావు గాని వర్షాలు మామూలుగా ఎప్పుడైతే పంట చేతికి వచ్చేటప్పుడుకి వర్షం వచ్చి నాష్ ష్టం చేసేస్తుంది
టమోటా పెట్టి న ప్పుడు కూడా అంతేనండి ఆల్మోస్ట్ ఇంగ కాయ ఎంత విడుగుతుంది రేట్ లో ఉందన్న మూమెంట్ లో వర్షం వస్తుంది ఇంగా అదంతా కుళ్లిపోతుంది
టమోటా అయితే ఇంకా ఇబ్బంది గదా అసలు వర్షం వస్తే మొత్తం కాయలన్నీ కుళ్ళిపోతాయి
కుళ్ళిపోతాయి క్లీనింగ్ కూడా చేసుకోవాలి ఇంక పీకేటప్పుడు కూడా ఇబ్బంది అవుతుంది.
ఆ దానికి మళ్ళీ ఒక ఇద్దని ఎక్స్ట్రా పెట్టాలి.
ఆ
అంతే అండి మన రైతుల కష్టాలు అంతే ఒక మనం అనుకున్నట్టు ఏదీ ఉండదు
అవునండి
ఉమ్
అన్ని మనకు అనుకూలంగా జరిగితే అది లైఫ్ ఎలా అవు
అదే కరెక్టే అన్ని ఫేస్ చేస్తూ పోవాలి మేము మా సైడ్ ఎక్కువ అరటి చెట్లు చినా చెట్లు పెడుతుంటాము ఆ మాకైతే ప్రస్తుతం ఆ ఇవి ఆ చినాకాయల చెట్లు ఉన్నాయి.
ఓకే
ఆ ఇంకా మొన్ననే అరటి పంట ఉండే అది అయిపోయింది కొట్టేసినాము
ఆ
ఉమ్ ఇంకా ఏం పెట్టలేదు ఇప్పుడు ప్రస్తుతానికి
ఉమ్
వర్షాలు వచ్చి బోర్లో నీళ్లు ఏమైనా పెరిగితే బాగా కొంచెం ఏదైనా మళ్ళీ అరటే పెట్టాలని అనుకుంటున్నాం లాస్ట్ ఇయరు మాకు అరెట్ పంటలో కొంచెం బాగా వచ్చింది
అవునా
ఆ అప్పుడు రేటు బాగుంంది ఈ ఇయరు మొత్తం మా ఊర్లో అందరి అసలు ఆ రేట్ అన్ని తగ్గిపోయి అసలు టన్ను మాదప్పుడు ఇరవై నాలుగు వేలు పోయిండేవి ఇప్పుడు వేరే వాళ్ళ అందరివి రెండు వేలు మూడు వేలు ఐదు వేలు ఇలా పోతున్నాయి.
మరి అంత డౌనా అండి
అవునండి అప్పుడు మొన్న ఇది యుద్ధం జరిగింది కదా యుద్ధం కాదు ఆ మొన్న వార్ జరిగింది కదా చైనా ఆ ఆ ఇప్పుడు ప ఆ ఇప్పుడు పెట్రోలు ఇవన్నీ అన్నీ చాలా కష్టం అయిపోతుంది కదా ఇలాగా అవి మామూలుగా ట్రాన్స్పోర్ట్ చేస్తారు కదా వేరే దగ్గరకి అరటి పండ్లు ఆ ట్రాన్స్ పోర్టేషన్ అంతా తక్కువ అయిపోయి ఈ టన్నుల రేట్లు కూడా తక్కువ అయిపోయింది
అప్పుడేనండి మాది కూడా అది దోశ అలా అయిపోయిండేది
ఆ ట్రాన్స్పోర్ట్ లేకపోతే ఇంకా మనకి రేట్లు ఉండవు
అవునవును
వేరే రాష్ట్రాలకి ట్రాన్స్పోర్ట్ అయితేనే బాగా రేట్లు ఉంటాయి
అవునండి
ఉమ్
ఓకే అండి
ఆ సరే అండి